హలో హలో
అవింకా
హలో వినిపిస్తుంది
వినిపిస్తుందా
నమస్తే అతే ఎలా ఉన్నారు
ఇ హలో
హలో
చెప్పండి
నమస్తే అండి
బాగున్నాను మీర ఎలా ఉన్నారు
నేను కూడా బాగున్నాను ఇ మన మొబైల్ ఫోన్ గురించి కొంచెం మాట్లాడుకుందాం అనుకుంటున్నాను
ఓకే అండి మాట్లాడంాలడి
మొబైల్ ఫోన్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయినాయి ఆల్మోస్ట్ ప్రతి ప్రాణి మొబైల్ త చేస్తున్నాం ప్రతి పని
అవునండి ప్రతిీ పని మొబైల్తోనే చూ చూస్తున్నాము ఆన్లైన్ పేమెంట్స్ క్యాష్ యూపిఐ
అవును యయుపిఐ పేమెంట్ స్ వల్ల క్యా క్యాష్ క్యారీ చేయాల్సిన అవసరం లే అవసరం కూడా తగ్గిపోయింది మొబైల్తో ఇన్స్టెంట్గా పేమెంట్ చేయగలుగుతున్నాము
అవునండి
ఇంకా ఎంటర్టైన్మెంట్ కోసం కూడా మొబైల్ ఫోన్ మొబైల్ చాలా యూస్్ అవుతుంది మ్యూజిక్ వినడం మూవీస్ చూడడం గేమ్స్ ఆడడం అన్ని మొబైల్స్లో చేస్తారు
అ
కానీ కొన్నిసార్లు మొబైల్ ఎ ఎక్కువ యూస్్ చేస్తే టైం వేస్ట్ అయిపోతుందని నా అనిపిస్తుంది
హలో
హలో
చెప్పండి
కానీ కొన్నిసార్లు మొబైల్ ఎక్కువగా యూస్్ చేస్తే టైం వేస్ట్ అయిపోతుంది అని అనిపిస్తుంది
అవునండి వేస్ట్ అవుతుంది కానీ అది ఒక పార్ట్ అయిపోయిందిది లైఫ్ లో
అందుకే మొబైల్ని లిమిటెడ్గా యూజ్ చేయడం బెటర్ ఇంపార్టెంట్ పనుల కోసం మాత్రమే యూస్్ చేస్తే మంచిది
అవునండి చాలా మంచి డిసిషన్ ఇలాంటివన్నీ మనము సోషల్ మీడియాల ద్వారా కొంచెం మొబైల్ తక్కువ యూసిింగ్ అనేది కూడాంగా పిల్లలకు నేర్పించాల్సి ఉంటుంది
అవును గూగుల్లో సెర్చ్ చేస్తే ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ గురించి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది.
అవున్
మీరు డైలీ ఎంత టైం మొబైల్ యూజ్ చేస్ తరు.
మేమా ఆఫీస్ వర్క్ టైం టైమ్లా బానే ఒక టూ త్రీ అవర్స్ కన్నా ఎక్కువే యూజ్ చేస్తామండి.
నేను కూడా ఆల్మోస్ట్ అలాగే యూస్ చేస్తాను. కానీ నైట్ టైమ్లో మొబైల్ యూస్ తగ్గిన తగ్గించడానికి ట్రై చేస్తాను.
నేను నైట్ టైమ్ల అసలు మొబైల్ చూడను. ఓన్లీ డే ఆఫీస్ వర్క్ టైమ్లానే
నైట్లో ఎక్కువగా మొబైల్ చూస్తే స్లీప్ డిస్టర్బ్ అవుతుంది.
అవును. ప్రశాంతంగా పడుకోవాలంటే ప్రశాంతంగా ఏ ఏదో ఒక దైవ ద దైవాన్ని తలుచుకుంటూ పడుకుంటే ప్రశాంతమైన నిద్ర వెళ్తుంది డే అంత చేసిన డే అంత ట్రెస్గా ఫీల్ అయిన మ ప్రశాంతంగా ఉంటుంది. హాయిగా నిద్రిస్తుంది. మొబైల్ చూడ్డడం వల్ల మైండ్ డిస్టర్బెన్స్ అవుతది, నిద్ర సరిగ్గా రాదు అయినా ఈ మధ్య కొంతమంది మొబైల్ ను గుడా తల దగ్గర పెట్కొని పడుకోవడం వల్ల రేడియేషన్స్ కీ మనిషిలో ఉన్న ఇమ్యూనిటి పవర్ తగ్గిపోతుందని ఇమ్యూనిటీ పవర్ తగ్గడానికి మొ మొబైల్స్ గుటంగా చాలా కారణం
మొబైల్ ఫోన్స్ వల్ల కమ్యూని కేషన్ చాలా ఈజీ అయిపోయింది. దూరంలో ఉన్న వాళ్లతో కూడా వీడియో కాల్తో మాట్లాడగలుగుతున్నాము.
అవును మాట్లాడగలుగుతున్నాము. కమ్యూనికేషన్ దగ్గర అవుతుంది. అలానే కమ్యూనికేషన్ దూరం కూడా అవుతుంది. వాటినే యూజ్ చేయడం వల్ల పక్కపక్కనున్న గుడా మొబైల్సనే మాట్లాడుకోవడం జరుగుతుంది తప్ప రియల్గా మాట్లాడుకోవడా మాట్లాడుకోవట్లేకపోతున్నాం అది అది ప్లస్ పాయింట్ ఉంది మైనస్ పాయింట్ ఉంది రెండు ఉన్నాయి. పక్కపక్కనే ఉంటుండ్రు పక్కపక్కనే స్టేటస్లు పెట్టుకోవడంము, మాట్లాడడం అంతే తప్ప ఫేస్ టు ఫేస్ మాట్లాడడం ముఖాముఖిగా మాట్లాడడం లేదు. హ్మ్
బస్ స్మార్ట్ చాలా ఉపయోగం ఉంటుంది. మీతో మొబైల్ ఫోన్ గురిం నుంచి మాట్లాడడం చాలా బాగుంది.
థ్యాంక్ యూ అండి నా
థ్యాంక్ యూ